హలో హలో
నమస్తే అండి బాగున్నారా
ఆ నమస్తే అండి బావున్నామండి మీరు బావున్నారా అండి
బావున్నామండి. ఓకే మనం అంటే మీకు ఇష్టమైన ఫుడ్ ఏమన్నా ఉందా అండి.
ఆ ఉందండి.
అంటే టిఫెన్స్ లో ఏమి
ఆ టిఫిన్స్ లో అయితే నాకు దోశ అంటే ఇష్టమండి.
అవునా అండి. అంటే దోశల చాలా రకాలు ఉంటాయి, అందులో ఏదంటే ఎక్కువ ఇష్టం అండి.
ష్టమండి.
అవునాండి నా కూడా మసాలా దోస అంటే బాగా ఇష్టమండి. అవునండి అంతేకాకుండా అండి ఈ దోశ హలో చాలా రకాలు ఉంటాయి కదా వాటి పేర్లు ఏమన్నా తెలుసా అండి మీకు హు
ఆ తెల్సా కొన్ని తెలుసండి. ఒకటైతే ఉల్లిపాయ ఆ చెప్తానండి ఒకటి ఉల్లిపాయ దోస మసాలా దోసా, ఎగ్ దోస, చీజ్ దోస ఆ ఆ ఇవయితే తెలుసండి ఎక్కువగా
మా వైపు అయితే అండి కారం దోశలు ఎక్కువ తింటాం. ఎగ్ దోశ, కారం దోశలు బాగా పాలా దోశ తర్వాత మీకు అంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమా, వెజ్ ఎక్కువ ఇష్టమా.
నాన్ వెజ్, నాన్ వెజ్ లో ఓన్లీ చికెన్ తో చేసిన రెసిపీస్ అంటే ఇష్టమండి నాకు. ఆ ఓన్లీ మళ్ళీ అన్ని వెజేనండి.
అంటే నాన్ వెజ్ లో ఏమేమి తింటారు, అంటే చికెన్ లో ఏమేమి వెరైటీస్ చేస్తారండి మీకు ఏమైనా వచ్చా.
ఆ వ పులావ్ చేయడం వచ్చండి, చికెన్ పులావ్ చేయడం వ
అవునా అండి.
చికెన్ బిర్యానీ ఆ అంత ప్రాసెస్ తెలియదు కానీ నాకు ఇష్టం అండి చికెన్ బిర్యానీ అ
అవునా అండి అంటే ఇంక ఏమన్నా ఉన్నాయా అండి ఇట్లా చికెన్ తో చేసే రెసిపీస్ ఏమన్నా
ఆ తెల్సండి చికెన్ పకో డా చేయొచ్చు. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ చెయొచ్చు, చికెన్ గ్రేవి చికెన్ సూపు చికెన్ సిక్స్టీ ఫైవ్ చల్లీ చికెన్ ఆ ఎంతో చేసిన ఈ రెసిపీ అయినా ఇష్టం అండి
నాకైతే అండి పప్పు అంటే అంటే వెజ్ నేను బా వెజ్ అంటే చాలా ఇష్టము నాకు పప్పు అంటే చింతకు పప్పని తర్వాత ఈ యొక్క ఆ ఏదైతే ఉందో ఆలుగడ్ అంటే మా వైపు అయితే ఉలగడ్డ అట్ట ఉలగడ్డ తాలింపు అట్లా ఇప్పుడు అదియాక వేసవికాలంలో తీ చింతే చిగురు దొరుకుతుందండి చింతాకు పప్పు చాలా బాగుంటుంది మికు తెల్స అండి చింతాకు పప్పు ఎలా చేస్త త్తర
ఆహా తెలిదండి ఆ
ఆ అంటే మనం చిన్న చిగురు చిన్న చింత చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చిన తర్వాత అంటే బ లో ఉండి ఈయ నెలన్నీ తీసేసి తర్వాత కందిపప్పు కందిపప్పు తర్వాత చింతాకు ఎండుమిరపకాయలు తర్వాత పసుపు విధంగా వేసేసి కుక్కర్ లో అయితే ఫైవ్ విజిల్స్ పెట్టేకున్నాం అనుకు ండి వెేని కేసి తేరావాత పెట్ తిన్నామంటే బ్రహ్మాండంగా ఉంటుందండి తర్వాత ఇక ఆ కఖచ్చితంగా చేయదండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇక వేడి వేడి అన్నం తర్వాత ఈ పప్పు వేసుకొని ఊరగాయ ఎండాకాలంలో ఊరగాయ బాగా చేస్తారు కదంీ మామిడికాలు వస్తాయి అ రెం అన్ని వేస్త కొని తింటే అసలు ఇంకా నాన్ వెజ్ కూడా ముట్టుకోమండి అట్లుంటుంది రుచి చాలా బాగుంటుందండి టేస్ట్ అవునండి అవును మీకు స్వీట్స్ ఇస్తమా హార్డ్ సి
నాకు స్వీట్స్ లో కలక్ తనది ఒక్కటే స్వీట్ అంటే ఇష్టం అండి నాకు కళయి కళకళ కలకంద ఒకటి మలాయి చాప్ ఒకటి అండి రెండు స్వీట్ ఇష్టము ఇక మిగతా అంది నేను హాట్ గానే ఇష్టపడతానండి
అవునండి నాకైతే పాయసం లడ్డు అంటే చాలా ఇష్టం అండి నాకు
అవునా
ఆ మీకు పైసాలు కొన్ని రకలు కాాలంటే మీకు ఏమని తెలుసా అండి
ఆహా పాయసాలంటే లేదండి ఒక సేమియా పాయసం అంతే అంతే చేసుకుంటాం అండి ఆ ఆ ఆ
ఏదైతే ఉందో ఆ బియ్యంతో చేస్తాం మేము
ఆ ఆ ఆ
అట్లా ఆ విధంగా చాలా రకాల అవైతే ఉంటాయండి పాయసాలు చాలా బాగుంటాయి తర్వాత అందరికి పాలు వే అంటే కాయించిన పాలు వేసినా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుందండి
ఆహా
అట్లా మీరు అంటే బయటి ఏమన్నా ఫుడ్స్ ట్రై చేస్తుంటారా బయట అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఏమ మీకు న
హు లేదండి నేను అన్ని ఇంట్లోనే చేయనికి చూస్తానండి అంటే బయటికి నేను చా- సెర్చ్ చేసి అవి ఎలా చేస్తారు అని ప్రాసెస్ తెలుసుకొని అవి ఇంట్లోనే చేసుకుంటామండి ఎందుకంటే బయట మనకి ఇ వళ్ళు ఏం వాడతారో తెలిదు కదా అండి సరిగ్ అ ఆయిల్స్ అయినా వాళ్ వాళ్లు ఇంగ్రీడియంట్స్ అయినా వాళ్ళు ఏమేమి ఉపయోగిస్తారో మనకి సరిగ్గా తెలియదు కదా మనం తిని వాటిని మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవడం ఎందుకండి
అవున అంటే ఏవైనా చిన్న చిన్న ఉంటాయి కదా యండి అందులో ఏమన్నా ఒక్కటన్నా
ఆ అంటే నేను ఐస్ క్రీం ఎక్కువ తింటానండి బయటనైతే నాకు ఐస్ క్రీం తినడం అంటే చాలా ఇష్టం ఐస్ క్రీం అండి కోన్ ఐస్ క్రీం అంటే చాలా ఇష్టం అండి బయటికెళ్ళినప్పుడు కోన్ ఐస్ క్రీం మాత్రం ఖచ్చితంగా తీసుకుంటా తింటానండి
అవునండి నాకు కూడా ఏదైతే ఉందో ఈ చాక్లెట్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండి చాక్లెట్ కేక్ గాని అట్లా చాక్లెట్స్ ఉన్నా వేనైనా సరే నాకుంటే చాలా ఇష్టం
అవునా
ఇంకే మీకు ఇట్ల చాక్లెట్స్ అంటే ఇష్టమేనా
ఆ చాక్లెట్స్ అంటే ఇష్టం అండి కాకపోతే చాక్లెట్స్ కంటే ఎక్కువ నేను టైస్ క్రీమే తింటానండి ఉమ్ నాకు మ మీకు వెజ్ కర్రీ స్ లో ఏమంటే ఇష్టం అండి పప్
నాన్ వెజ్ లోనా అండి
పప్పా వెజ్ లో కూరగాయలల్లో
కూరగాయలల్లో కూరగాయల్లో అదండీ చింతాక్ ప చింతాక్ పప్ ఉప్ తర్వాత ఆలుగడ్డ తాలింపు అలాంటివి
అవునా నాకైతే చి కూరగాయలలో చిక్కుడుకాయ తోటకూర అంటే చాలా ఇష్టం అండి
అవునా అండి
మళ్ళీ గుత్తొంకాయ్
ఆ చాలా బాగుంటుంది అవునండి అవును బాగా గుర్తు చేసారు
ఆ మాకు చెట్లు పెడుత తామండి మాకు ఫ్రెష్ వెళ్తాయండి అది ఆ ఇ ఏంది చిక్కుడుకాయలు అయినా తోటకూరైనా మాకు తోట ఉంది అందులోనే వెళ్తాయి చాలా అప్పుడే అప్పుడే మేము తెంపేసుకుంటాం మేమెప్పుడైతే కర్రీ చేయాల నుకుంటున్నామో అప్పు ప్పుడు మేము దంపేసుకొని చేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటదండి మళ్ళీ ఇలాంటివి తింటేనే కదాండి ఏం అదేది ఫర్టిలైజర్స్ ఏం వాడకుండా ఇలాంటివి తిన్నప్పుడే మనాకు ఆరోగ్యం కూడా సరిగ్ ఉంటది కదండి
అవునండి అవును ఆరోగ్యంగా ఉండడం వల్ల చాలా అే రసాయనకాలు వాడుకోకుండా ఆర్గానిక్గా పండించేవి కూరగాయలు చాలా మంచి ఉంటాయి
అవునండి
అండి ఇంతేకాకుండా వంటకాలలో మనం వేసే ఏమన్నా కారాలు గాని ఉప్పులు గాని అంటే ఇప్పుడు అన్ని రసాయనాలు క న్నారు కదండి
అండి
మనం పండించిటివి అయితేనే బాగుంటాయి మనకు
అవునవునండి
అవును అంటే మామూలుగా మీరు ఎప్పుడైనా పానీపూరి ఇట్లా గోబీ తిన్నారండి
ఆ ఎప్పుడైనా ఆ ఏంటంటే మ నెలకి ఒకసారి అట్లా అండి తింటాను నెల ఒక్కసారి అట్లా తను ఎక్కువగా తిననండి
నేను కూడా అంతే అండి ఎక్కువైతే తినను నాకు కూడా అంతే ఎక్ ఎకుయతే ఇష్టం లేదు ఎందుకంటే బయట ఫుడ్డు కదా వాళ్ళ అదికాక మంచి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారో కూడా తెలిదు కాబటి
అవునవునండి అదే
ంట
అప్పుడప్పుడు అవునండి అంతేనండి నెల ఒసారి ఇ కాకపోతే ఈ వర్షకాలంలో మాత్రం అసలు తినకూడదండి ఎంత ఆ ఎంత మనం అవాయిడ్ చేస్తే అంత మంచిదండి అదే అవును అవు
యొక్క త్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటి
అదే ఆ చాలా ఏమైనా వ్యాధులు అయితే వర్షాకాలంలోనే చాలా వస్తాయి కదండి అలాంటి టైం లో బయట ఫుడ్ కంటే మనం టి ఏదైనా చేసుని తినడం చాలా మేలని నేను అనుకు కుంటున్నానండి
చాలా బాగా చెప్పారు
ఆ మ సండేస్ చేస్ కొంటారండీ ఖచ్చితంగా నాన్ వెజ్
ఆ
మీరు ఎక్కువ ఏం చేస్తారండి మరి సండే వస్తే
సండే వస్తే మేము చాలా ఎక్కువ అంటే మటన్ అండి తక్కువ అంటే చికెన్
ఆ ప్రోటీన్స్ చాలా ఉంటాయి కదండీ మటన్ మంచిది
అవునండి అంతేకంటే చేపలు కూడా మాకు దగ్గర్లో డ్యామ్ ఉందండి ఆ డ్యామ్ లో నుంచి తెచ్చుకుంటాం
అవునా ఆహా మే మాకు కూడా అంతే మాకు పక్కన బాగుందండి అయితే ఇప్పుడు వాటర్ అన్ని ఈగ వా ఎండాకాలం కదా చాలా ఇనికిపోయితున్నాయి కదా చాలా ఫిషెస్ వస్తున్నాయి డైలీ మీమ్ తి ఈ మధ్యనే అయితే చాలా తింటున్నాం ఫిష్ చాలా టేస్టీగా కూడా ఉం డి మన కళ్ళకి కూడా మంచిది కదండి అది
అవునండి అవును చాలా మంచివి
ఆ
తర్వాత మనం తింటేనే మనకు శక్తినిస్తాయి శక్తి వస్తుంది లేకపోతే చాలా నిరస ష్ పడిపోతాం
అవునండి మనం తినే ఫుడ్డే మనకు అంతా అండి అవును ఊ
ఫుడ్ దినాలండి టే వర్క్ లో ఉన్నా ఏ పనిలోది
అవునండి అవునండి
ఆ విధంగా ఏదైతే ఉందో టే అందరూ బతకడానికి తింటారు నాలాంటోళ్ళు చాలా బాగా తెలుసుకున్నాం గదండి ధన్యవాదాలు